హలో
హలో
ఎవరండి చెప్పండి హలో
హలో తిన్నా రడి
బా చేస్త చ్చినామండి ఇప్పుడే హలో బోం చేస్తున్నామండి
ఏం తిన్నారండి
పప్పు అన్నం
ఏం తిన్నారండి
పోప్పు అన్నం
అవునా మేము అదే తిన్నాం మండి పప్పు అన్నమే
హ్మ్
హ్మ్ ఏం చేస్తాన్నరండి
వినపడుతాంద
ఇన్ బడతాంది డి
హ్మ్ కుచ్చునాం
మీ వాయి బ్రేక్ అయితాండి ఆ
ఇప్పుడు
ఏందండి
అనంతపుర్ పొయింటి మీ
హలో ఇప్పుడున్ పడుతానండి అప్పుడు వాయిస్ బ్రేక్ అయితండి ఇంకా ఎక్కడ వెళ్ళింరండ్రి మేము ఎక్కడికి వెళ్ళలేదండి అలి ఎక్కడికి వెళ్ళలేదండి ఇంకా
మేం నిన్నెల్లొచ్చాం
ఇంకా ఎక్కడ వెళ్ళింరండ్రి
అలంపూర్కి పోయింటిమండి
అక్కడ ఏందండి ప్రత్యేకత
అమ్మవా గుడి ఉంది చాలా మహి హిమల గుడి అమ్మవార్ గుడి
ఆ
అక్కడే అంతా మా ఊ మా అబ్బా మా బా వాళ్ళంతా అక్కడే ఉంటే పోయి ఇంటి చూసేస్తామని
ఆ
ఫ్యామిలీ అంత
ఆఓ అది శక్తి పీఠం గదండి
ఆ
అది కూడా శక్తి పిటాం కదండి
అ అవునండి శక్తి పీఠమే అది
అ
ఉ
మీరు సినిమాలు చెప్తారండి సినిమాలు చు ఎ అంటారండి
చూడమండి నాటికిలడ్ చూస్తాం. హల్ టీవీ ఒకటే చూసేది
ఆ టీవీలో వేసినప్పుడు కూడార చూరండి టీవీలో వేసినప్పుడు గురించి రండి సినిమాలు.
చూస్తాం ముఖ్యమైన బాగుంటే చూస్తామండి లేకుంటే. చూడం నాట్కెలు తప్ప సీరియల్ తప్ప పైని చూడం
అ
ఆ కామెడీ ఇవి అవి ఇక్కటే చూసే సినిమాలు అయితే చూడం.
ఆ
మీరండి సినిమాలు పోతారా
పోమడింది మీము కూడా యావో కొద్ద దాన్కి వెళ్దాం కొన్ని దాన్లకు మాత్రమే.
అ ఇప్పుడే ఊరు అంతంగా పోలే కదండి సినిమాలకి
అవునండి
అదా ఇండ్లలోనే
అ
అ మీరు ఎక్కడ వెళ్ళలేదా ఊర్లకి
వెళ్ళళదండి ఈ మధ్య
అవునా
ఆ
ఆవును చెప్పండి ఇంకా
ఇకా ఖాళీ సమయాలు మీద ఏం చేస్తా అంటారండి
ఏం సేమ్ మగ్గం ఉంది మేడం మరి మే వర్క్ చేస్తా అంటాం
ఆ
నా హలో
హలో
వినిపర్లేదా మేడం హలో
హలో
వినపర్లేదని అ వినపర్లేదుం వాయిసు ఇది అవుతుంది
ఇని పడుదా అందనిగ కల పటిగానే
ఆ ఇప్పుడు వినిపిస్తా అంది. పె నాట అఓ ఎక్కడ మీ అవ్వాలా కి ఉరికి పోలేదండి
పోలేదండి అందర మొకే ఊర్లో నే ఉంటాం తమింది
అవునా ఎం కాట కూడా పోరండి మీరు
రెండు రోజులకు సారి
మీ పిన్ని వాళ్ళు మీ బాబాయ్ వాళ్ళు వాళ్ళంతా వస్తాంటారండి.
వస్తంత రండి పండారు బండగిరికి
అవు మీరు వెళ్తా అంటారా.
వెళ్దంతమంది
అ
మీరు వంటల్లో యాజ బాగా చేసి సరే అండి
బిర్యానీ బాగా చేస్తామండి.
ఆ ఎట్లు చేశారండి దాన్ని ఎట్లా చేస్తారు
బిర్యానీ అండి
అవునండి ప్రోసేసు తయారు చేస విధానం
తయారు చేసే విధానమా.
ఆ
చికెన్ బాగా వస్తుందండి చికెన్ నే చెప్తున్నా అండి అద ఎకు చికన్ మర్చ హలో హలో
హలో
కద శూన్యము హలో హలో వినపడలేదు అండి
కందండి
మ్మ్ ఫ్రై చేసి ఉప్పు కరము అల్లం పేస్ట్ గరం మసాలా చికెన్ పొడి వేస్తామండి బాగా బాగా ఫ్రై చేసే
ఇంకా ఏం చే సెంటర్ అండి
మీరండి
మేము మేము ఏన్ని చేయవండి
సరే గమ నతముంది బో ఇక్కడ వేస్తుినాము బోసి కూర్చున్నామండి కొంచెసేపు
ఆ
మేడం
అ చేసామంది అయిపోయింది
అ
హలో
ఆ చెప్ప
హలో ఇంకేమండి
అ ఇ పటి చెప్ హలో
హలో ఇన్నపడతండి అండి ఇప్పుడు నాకు వాయిస్ బ్రేక్ అవుతాంది హలో
కేంటి త అందా ఆ ఇంతడే ఇప్పుడ హలో
ఇప్పుడు వినబాడతంద అండి అవునండి ఇప్పుడు
అ
ఆ ఇప్పుడు ఇంతటి పందండి
అవును వఊర్కెలింతీ మీరు
మేము మొన్న తిరుపతి వెళ్ళింటి మళీ
హ బాగాయినా దర్శనం
బాగాయిందండి
జనాలు తక్కువ ఉండండి
ఆ ఇప్పుడు ఎగ్జామ్లు కాబట్టి కొంచెం తక్కువేండ రండి
అవునులేండి ఎన్ని రోజులు వెళ్ళంట్ర బాగా జరిగిందండి శ్ర శ్రీరామ్ నమస్ంది కదా ఇంకా బాగా జరుగుతుంది
ఆ ఉగాది రోజు ఏమేమి చేసినారు
కు ోలీలు అన్నం పప్పు రసము
మ
అప్పడాలు చిత్రాన్నం అన్నీ చేసింటండి
ఉగాత్పత్యం చేయలేదండి
చేస్తున్నామండి అదే కదా ముఖ్య రా చేస్తినం ఉగాది పచ్చడి చేసి పూజలు చేసి
ఎక్కడికి వెళ్ళలేదు రంట రోజు
గుడికి ఒకటి వెళ్ళింటిమండి ఇక్కడ అమ్మవారి గుడికి గంగామ్మ గుడి ఉంది అక్కడన్నా సాయంకాలం వెళ్ళింటిని
ఆ
బా గుందు గుడి
అవునండి
హ
హ మీ ఫేవరెట్ ఇవీ ఎవదండి
ఎవరుైతే పవన్ కళ్యాణ అండి హలో
ఆ పవన్ కళ్యాణ్ మళ్ళ కొత్త సినిమా వచ్చింది చూసినారంండి
లేదండి ముగాలు చూడాల అనుకుంటే ఇంటికే తెచ్చుకొని చెప్పు పెట్ పెట్టుకుంటామండి హాల్కైతే పోమండి ఆ మీరు వెళ్ళారంండి
లేదండి వెళ్ళలేదు మేము కూడా మేము కూడా అంతే అండి చూదామండి యావో కొన్ని సినిమాలు వెళ్తా ఉంతి
అవునా
అవునండి
మేమింటిక్ తెచ్చుకొని చూస్తామండి అందరము హల్కౖతె వెళ్లం ఇంకా ఏమన్న చెప్పండి
ఇంగా చికెన్ కాకుండా ఇంకా వేరేం బాగాజెసరండి
ఇంకోటి చేస్తామండి ఇంగా
పప్పు ఇట్లా వెేన్నెచ ఏద
ఆ పప్పు బాగా వస్తుంది మేం పప్పు బాగుంటుంది మేం
ఆహ్
పప్పు రసం
హ్మ్
గుత్తి వంకయకుర
అన్ని వెజ్జ్లో కుడా చెత్ పరంద్
హ్మ్ బాగుంటుంది అండి అవన్నీ చేస్తే
ఆ
మీకు ఏమిష్టమండి
మా కన్నం పప్పిస్తమండి
అద ఒకటేనా
అదొకటె అండి
చికెను మటను
అవున్ అన్నం పప్పె ఎక్కువ ఇష్టం అన్నవ్
అవునా స్వీటు
స్వీట్ పాల్కొవండి మీకంది
మాకు గ్లాస్ జాముూన్ అంటే ఇష్టమండి
ఆ
హ్మ్
సరే అండి మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు
థ్యాంక్స్ అండి
థంక్స్ అండి
హ